వినిపిద
ఆ వినిపిస్తుంది
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఉ నిన్నది తలనొస్తానంది అన్నర్ తగ్గిందా
ఆ ఈ రోజుక నైట్ టాబ్లెట్లు వేసుకున్నా అండి తగ్గింది టిఫిన్ ఏ రోజు టిఫన్ టిఫిన్ చేయలేదండి వంట చేసాను ఉం
ఏం వంట చేసారు
ఈ రోజు చిక్కుడు పప్పు చేసానండి
చిక్కుడు పప్పు చేసుకుంటారా
ఆ చిక్కుడు పప్పు చేశాను ఈ రోజు
ఎట్ల చేస్తారు
ఇక మేము చిక్కుడుపప్పు బయట దొరకదు చిక్కుడుపప్పు మా చెట్లకు కాసిన కాయలని వేంపి మంచిగా ఇసురుకున్నామ
కాయలు గింజల
గింజలే చెట్లకు వెళ్ళిన కాయలని మంచిగా అందులోకి వెళ్ళి గింజలు తీసి కొటుతాము కొట్టినాక గింజలు వస్త స్తయి వచ్చినంక ఆ గింజలని మూకుట్లో వేసి వేంపుతాము పొట్టు ఊడిపోవడానికి మూకుట్లో వేసి వేంపిన తర్వాత మంచిగా చల్లారుతాయి ఒక రెండు మూడు రోజులు వాటిని అట్నే పెట్ పెట్టేస్తాము వేంపిన తర్వాత పెట్టేసిన తర్వాత త ఇగ రాయి ఇసురాయి ఉంట ఉంటంది కదాండి అందులో వేసి ఇసురుతాం విచరనంకా పప్పు వస్తది పప్పు పొట్టు ఉంటది బాగా చెరుక్కుంటామండి పొట్టుని చెరుకొని ఒక డబ్బాల స్టోరేజ్ చేసుకుంటాం
చెరుక్కొని ఎప్పుడు పెసరు పప్పు లాగా
ఆ ఆ ఏమి ఉండదండి పోటు పెట్టము అద ఏం చెయ్యము ఇసురుకున్న తర్వాత మంచి పప్పు వస్తది వచ్చాక దానికి కొంచెము ఆయిల్ రాస్తాము ఆయిల్ పసుపు రాసి మంచిగా ఎండ పెట్టుకుంటాము దాన్ని పురుగు రా కుండా ఎండ పెట్టుకొని ఒక డబ్బాలు స్టోరేజ్ చేసుకుంటాం ఇక వన్ ఇయర్ సడిపో అంతా ఎన్ని రోజులైనా అస్సలే పురుగు రాదండి మంచిగా పసుపు నూనె ఆ తెల్లనే ఉంటదండి దాన్ని ఎప్పుడైన్నా తినాల అనిపిస్తే చిక్కుడుపప్పు వేసుకుంటాము హెల్త్కి కూడా మంచిదంట చిక్కుడుపప్పు బొక్కలకి
ఆ
అయితే ఈ రోజుగా మా ఇట్ చిక్కుడు పప్పా వేసాను మంచిగా పప్పు నీట్గా కడుక్కొని కుక్కర్లా వేసి పలసను వేసానండి చింతపండు వేసి మంచిగా పల్చగా చేసాను పప్పు
చిత్రపండ వచ్చి చేసుకోవచ్చా
ఆ చేసుకోవచ్చండి చింతపండు మంచిగా నానబెట్టుకొని రసం తీసి ఉడికిన పప్పులు వేసి మరిగిస్తాము అందులోనే మంచిగా వెళ్ళి ఆ వట్టి ఉడకదండి కుక్కర్ లో వేయడమే కుక్కర్ లోనే ఐదు విిజిలు రావాలి పప్పు
ఆ కదిీప కలికో ఇదిన్న రామ్
రావాలి మనకి చిక్కుడుపప్పు కాబట్టి టైము బాగా తీసుకుంటదండి చిక్కుడుపప్పు ఉడకడానికి
అవునా
ఆ మంచిగా ఉడి ఉకిన తర్వాత పప్పులోనే కొంచెం పసుపు కారంము ఎల్లిపాయ జీలకర్ర దంచి పప్పులో వేసుకోవాలి అండి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇక మనం పోపు కోసమని వేరేది గంజ రడి చేేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ పోపు దినుసులు అన్నీ వేసుకొని మంచిగా మారిన తర్వాత అందులోనే ఒక చిట్టికడి పసుపు వేసి మంచిగా కలబెట్టుకోవాలండి అ కలబెట్టుకున్న తర్వాత మనం చింత పండు రసం ఉంట టది కథ అడ తీసుకున్నది ఆ చింతపండు రసాన్ని ఆ పోపులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మంచిగా మరుగుతుందండి అది కరివేపాకు మంచిగా ఆకుల తోటే వేయ్యాలి కొమలు మంచిగా మరిగిన తర్వాత అందులో మనము ఉప్పు కారం వేసుకున్న పప్పుని అందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మంచిగా మరుగుతుందిండి అది మంచిగా మరిగించిన తర్వాత మనం పొ్యి బంద్ చేసుకోవడమే అంతేనండి చిక్కుడు పప్పు రడి
టేస్టే ఉంటందా అండి
ఆ చాలా బాగుంటుందండి చిక్కుడుపప్పు హెల్త్ పరంగా కూడా మనకు చిక్కుడుపప్పు చాలా మంచిది
చికుడు పప్పుతోనే కారపూస కూడా చేసుకుంటారు అన్నారు మా వాళ్ళు
ఆ కారపూస కూడా చేసుకుంటారండి అవును
ఎప్పుడన్నా చేసారా మీరు
నేను ఒక్కసారి ట్రై చేసినా అండి చిక్కుడు పప్పు తోటి కారపూసలు
మ వచ్చిందా
ఆ బానే ఉంటాయిండి అప్పుడు మాకు బాగా కాస్తున్నాయి చిక్కుడుకాయలు ఒక్కసారి ట్రై చేసిన వన్ ఇయర్ అయినా కూడా పప్పు అయిపోలేదు చాలా ఉండేది అయితే ఒక్కసారి ట్రై చేసిన ఇప్పుడు కాదు రెండు మూడు సంవత్సరాల క్రితము బాగానేవ వచ్చు స్ని కారపూసలు కూడ
ఆ బియ్యం వేయడం ఇప్పుడు మనం శనగపప్పు వేసి కారపూసల పిండి ఎలా పట్టించుకుంటామో, ఇది కూడా సేమ్ అలానే పట్టించుకోవాలి కానీ, ఇది కొంచెం మనం కారపూసలు ఒత్తేటప్పుడు పిండి కొంచెం బాగా స్మూత్నెస్ ఉంటుంది శనగపప్పు లా ఉండదు తుకుతుంది మన చేతులకు బాగా జిగుర్లాగా మన చేతులకు
ఆ వాటర్ పెట్టే జిగురు బాగుంటది ఈ పప్పుకి
పో
హ్మ్
బర్త్డే స్
మీర ఎప టేస్ట్ బానే ఉం ఉంటాయండి టేస్ట్ బాగానే ఉంటే గాని మనం కారపూసలు వేసుకోగా కొంచెం కష్టం అనిపిస్తుంది జీగురు వచ్చేసరికి గొట్టం ఆ శనిగ ప అంత ఈజీగాదు గొట్టమ్ంలో కివెళ్ళ తే తొందరగా జార దీప్ భిండి గట్టిగా పట్టుకొని ఉంటది
మేపు
చిక్కుడువాప్పు ఎప్పున్నా తిన్నారా మీరు
ఆ తిన్నాగానే ఎప్పుడు అది కాలపుసి చేసుకోలే బట్ పాపే తన్నామండి
వాటి పప్పే తిన్నారా
చెట్లు ఎక్కువ ఉండయి కానీ అందుకోస మకు కాయలు కూడా ఎక్కువ రావు
మ్ హు
ఓకే ఏమే తలచ ఇక్కడ పప్పుతో
ఇ చిక్కుడుపప్పు అంటే ఇ ఇద ముద్దపప్పు చారు చేసుకుంటాము, పలసెడి పప్పు చేసుకుంటాము
మ్ పటి కారపప్ పప్పులాగ కూడా వేసుకోవచ్చా టమాటా వేసి
ఆ అవునండి కారపప్పు కూడా వేసుకోవచ్చు
ఇదిలా చేస్తారు
ఇక కారపప్పు అంటే మనం చిక్కుడుపప్పును ఉడకబెట్టేసుకొని, ఎల్లిపాయ జీలకర కారం యాడ్ చేసి, ఇట్లా ముద్దపప్పు లాగా పోప్ట్టేసుకోవడమే
ఫస్ట్లో ఉడుకబెడతారా పోప్ చే
ఆ ఫస్ట్ ఫస్ట్ ఉడ్కబట్ కోవాలి పోపు చేసుకొని ఉడకబడితే టేస్ట్ ండదండి ముందే ఉడకబెట్టుకోవాలి
ఈ సంవత్సరం కాసే అండి మీరు
ఈ సంవత్సరం కొంచెం ఎ కాయలేదండి ఈ సంవత్సరం కాయలు అంటే మామూలు ఇంట్లో ఒక కూర వండుకునే మందమే కాస్తున్నాయి ఎక్కువ కాయలే ఆ ఈసారి చిక్కుడు అప్పుకు వెళ్ళలేదండి చెట్లు కూడా బాగా వేయలేదు వేసిన కాడికని ఇట్లా అర కిలో కిలో ఇట్లనే వెళ్ళినయి ఇంటి మందం కూర వండుకు కునే మందమ వెళ్ళినాయి
అవునా
ఆ
చిక్కుడుకాయ కూర ఎలా చేస్తారా టమాటా ఇది చేస్తారా ఇది
ఇక చిక్కుడుయ కూడా మనం చిక్కుడుయలు చీరుకోవాలి చీరుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి చేస్తాం ఎక్కువగా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని చిక్కుడుకాయల దాంట్లో వేసేసి పసుపు వేసి చిక్కుడుకాయ పచ్చిమిర్చి పసుపు వేసి చిక్కుడుగాయలు ముందే ఉడకబెట్టుకుంటాము అంటే మా చిక్కురుయలు కొంచెం గింజలు బాగుంటాయండి
ఎక్కువ ఉంటాయేమో గింజాలు
ఆ ఎక్కువగా ఉంటాయి నార్మల్గా కొంచెం ఉడికిన తర్వాత పోపు వేసుకుంటామండి పోపు వేసుకున్న తర్వాత టమాట వేస్తాం మళ్ళీ ఇక కొంతమంది ఏమో డైరెక్టే అదే కొంతమంది పోపేసి చేస్తారు
అవును
ఇక మేమైతే కొంచెం మా దాంట్లో గింజ లాగా ఉంటంది చిక్ కుడుకుంంచా తొందర కొడుకదని చెప్పేసి ఆ అవునండి అ ఇంకా మీ ఇంట్లో ఏమన్నా చెట్లు ఉన్నాయా అండి
ఉన్నాయండి టమాటా చెట్లు ఉన్నాయి
టమాట చెట్ అట్లున్నాయా మీరే వేస్తారా గింజలు వేస్తారా లేకపోతే బయట నుండి కొనుకొచ్చుకున్నారా
లేదండింద సడి మన టమాటాలు కడసుిన త అత అక్కడ వస్తాం కదా అభే మల్క
అనా
కొంచెమే ఒకటి రెండుంటి అంతే ఎడి
ఆహమ్
మీకుంతా టమాట తట
ఆ అంటే ఇంటికి సరిపడాన్ని పెట్టుకుంటాము మేము గింజలు తెచ్చుకొని ఇట్లా నార్ పోసు కుంటామండి ఇ ఒక్క ట్రైన్ పెట్టుకుంటే సరిపో కదంటే ఇంటికి అని చెప్పేసి ఇట్లా ప్యాకెట్స్ దొరుకుత వతాయి మనకు
ఆ
తెచ్చుకని న పోసుకుంటాం వర్షాకాలంలో నారు పోసుకున్న తర్వాత అవి మొలకలు వస్తాయి వచ్చాక కొంచెం పెద్దగా అయినాక వాటిని తీసి వేరే వేరే ప్లేసులలో పెట్టుకుంటామ అండి కొంచెం దూరం దూరం డిస్టెన్స్ తోటి వేసుకుంటాం టమాటా చెట్లని
ఇప్పుడు కాస్తున్నాయాండి మీకు
ఆ కాస్ కాస్తున్నాయండి ఇంకొక నెల రోజు దాకా కాస్తాయి మాకు
ఏన్నా ఎరుమ స రాటి కాశ
ఈ ఎరువులంటే ఏమిేయమండి ఎరువులు ఏమయ్యాం గాని బయట ఇప్పుడు ఆవులు అవివి పోతుంటేయి పేడేస్తాయి కదా పచ్చి పేడిని వసి కష్టం వచ్చి వాటికి ఇట్లా మన అలుకులాగా కలిపి వేస్తాము చెట్ల మొదట్లో
మార్గానిక్లాగా థ్యాంక్ యూ అంటడి బాయ్